గుడ్ ఆఫ్టర్నూన్ మేడం
ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఏం చేస్ త్తున్నారు
ఏం లేదండి కాలీ ఇంతకాయ పొడి తీసుకుండా కుస్సున్నా
అవునా తిన్నరా అండి
అడి
ఆ తిన్నామండి ఏంకారీ
మాది పాలకూర హ మైదాని
మాది బుడంకాయ్ టమాటా అండి
అహ
అ పని అంత అయిపోయింద అండి
అయిపోలేండి బట్టలు పిండాలి బట్టలు నాన పెడదామని
అవునా
చింత వామ్ పడుకున్నప్పు ఇప్పుడే చింతకాయ పొడి దీయాలని తీ అ కోసమ
అవునండి
కాప పడుకుందా
ఆ పడుకొని లేసిందండి మా మామయ్య ఎత్తుకెళ్ళాడమని
అవును
హమ్
కాయని ఇస్తాను
ఏముందండి ఏం లేదు ఈ రోజు మొక్కజొన్న ఇద్దామన కుంటే వాళ్ళు వేరేకెళ్ళి వెళ్తామనేసి చెప్పారు ఇక రేపు ఇరువాలిగా
గుత్తవాలా
అది కొంచెం గుత్తా వాళ్ళి అనుకుంటా కొంతమంది వస్తామన్నారుసి అన్నారు ఫైవ్ మెంబర్స్ ఏమో చరయాని శషప కొంచెం మొన్న వాతావరణానికి గాలి కొంచెం వర్షం వచ్చింది కదా ప్రోజం అది కొంచం పది గుంటల అంతేమో పడింది అని చెప్పారు
హమ్
అది మరి ఈడుూస్తారో లేదో అనేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అని చెప్పిడు మా మామయ్య అయితే రేపు ఇ ఇస్తామనిష అన్నారంట ఈరోజు వేరే వెళ్తున్నారంట వాళ్ళు రేపురుస్తామ అనేసి చెప్పారు వాళ్ళు మొక్కజొన్న
అ
ఉ ఏడుస్తామంటున్నారు కాని ఈ వాతావరణం కొంచం
ఆ పొద్దు పొద్దుగాల లేస్తేనేమో వర్షం వచ్చినట్టు చేత్తాంది మళ్ళా
హ ఏమో వర్షం వత్తది ఏమో అని చూడాల్సి వస్తా ఉంది
విరిచినంక ఇక పర్ద విరిచి ఒకాడ కుప్ప పోసుుకొని పర్దాలు కప్పుకో పోల
ఆ
మరి మొత్తమే దడుత కలిగు మొత్తం ఆగ అవుతుద
ఆ అదే ఇ ఇప్పుడు అందరుూ వేస్తా ఉంటు అందరూ ఇరు చాలా మంది ఇరుస్తా ఉన్నారు ఇక వాళ్ళకు కూడా పట్టాలి అవసరం కదా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ పట్టాలు బస్తాలు ఉంటాయి అవి కు ఇస్తా ఉన్నం
అవును
యూరియా భత్తాలు ఉంటే కుట్టిస్తా ఉన్నం
ఆహ
అవి కప్పడానికి అయితయి గాని చూస్తా ఉన్నాం వాతావరణం ఏం చేస్తదో మరి
అవు ఓ అంటున్నారు అడు కాని అటు సైడ్కి అటో ఎటో వర్షం పడతాంది ఇటు మబ్బులు పట్టినయి
ఉ తుఫాన్ ఉంది అనేసి న్యూస్ లో వచ్చింది ఆ
ఫస్ట్
ఇంకా రాలేద్
ఆ పో
హలో
హలో
ఆ చెప్ చెప్పండి.
ఏం లేదు మా బుడ్డోడు స్కూల్ నుంచి వత్తాంటే ఆట ఆడుకుంటూ వత్తాండు.
అవును అప్పుడే స్కూల్ అయిపోయిందా.
అయిపోయింది వచ్చిళ్ళు. ఇదిక్కడ బండి మీదనే ఆడతాండు. కా
అవును
ఊ
ఊహు
ఇగ హాఫ్ డే స్కూల్సు. పొద్దున్నే ఇగ మధ్యాహ్నం అయితే ఈ పిల్లలతోన్ గోసా.
ఆ
ఉండవా ఎక్కడా ఎక్కడ పండూ. ఎందుకు ఉరుకొచ్చావ్ మరి. అయ్యో చిన్నగ ఉరికొత్తే ఏమైంది దా. కింద పడ్డడు దెబ్బ తాకిచ్చుకున్నడు.
ఓ తాకినీయట్ దెబ్బలు
ఆ పెద్దగనే తాకింది. కత్తి ఆయా
వస్తుంటే పడిండా.
ఆ ఆ చూస్తాంటే కింద పడ్డడంటా.
అవునా.
ఊ హా అ ఆ ఆ వత్తానా. ఆ ఓకే ఓకే అవునా హలో
ఉ చెప్పండి
మా పాప ఎడతంది మావలు ఇప్పుడే వస్తంది
ఆహా లేచిందా అండి
ఆ ఇదా ఏ కాయలు చుడు కాయలు అన్నయ్యకు ఆయి అయ్యింది రా అయ్యో కసు బడుతల కాలు కళ్లు కడుక్కో కళ్లు కడుకుందరా ఏమైనా స్టోరీస్ ఉంటే చెప్పండి మా బుడ్డోనికి చెప్పాలి.
స్టోరీస్ అండి. స్టోరీస్ నాకు అంత ఇంట్రెస్ట్‌గా ఉండే స్టోరీస్ ఏమీ ఉన్నయ ఏం లేవు ఎందో లే
పెళ్లిళ్ల ఫంక్షన్ లు అయిపోయినాయ అండి మరి
ఆ అయిపోయినాయండి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉప్పుల అమ్మ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. ఇప్పులు ఖాళీ ఉన్నాం. ఈ రోజే మేము కూడా చింతకాయ దొరుకుదాం అనేసి చూస్తా ఉన్నాం.
దొరుపిల్లా
దులపలేదు ఇంకో మా మావయ్య వాళ్ళు నీళ్లు కట్టడానికి ఎళ్లిరంట తోటకి వాళ్ళు వస్తే దురుకుతం ఇగా ఏమమ్ మల్ మళ్ వర్షం గిట్ట పడితే మొత్తం రాలిపోతది కదా అని చూస్తా ఉన్నాం. ఉ నిన్న మొన్న పెళ్లి ఇల్లు అయి జరిగినయిగ ఆడ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్ చెన్నైని నిన్న మ తమ్ముడు వచ్చి టిిండు అనేసి మేముూ మొన్న ఊరికెళ్లి నాం కదా అక్కడి నుంచి మళ్ళీ మా తమ్ముని తీస్ కొనుష్మా పిన్ని వాళ్ళ కొడుకుని నిన్న ఇగ తినడానికి ఏం లేవు కదా అనేసి ఒక వా టర్ మిలాన్ తీసుకొని వచ్చినాం అది ఫ్రిడ్జ్ లో పెట్టి దీ ఎండకో అనేసి అనుకుంటే మా పాప చూసి దాన్ని కూడా తిన్నది కొంచెం ఆ చల్లదనానికి ఈ రోజు స చేేసిందిగా
హుమ్ ఇవి ఆఫ్టర్ నూనే ఇయలే పొద్దుగాల ఇవ్వరు
పొద్దిగాలి ఇవ్వలేదు మధ్యాహ్నం ఒకటిన్నర పదొకు రెండు అయితా ఉంటే మా హస్బెండు పెళ్ళికి పోతా ఉండు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్ చిరిగా వాళ్ళు గుడా తింటారు కదా అనేసి కోసి మనిషిన్ తీస్
అంతంది
ఆమె చూసి ఆమె ఏడుస్తా ఉంది ఆమె తింటా అనేసి ఏడుస్తా ఉంటే ఆ కూడ పెట్టింది
నేను ఒస్ దెబ్బతగిలి పసుపు పెడితే అవునా హలో నువ్ మా వా మా బుడ్డోనికీ ఒక స్టోరీ ఆ స్టోరీ చెప్తవా ఒకటి
ఐస్
హలో నీకొక స్టోరి తనేనండి
ఆ చెప్త
మటిే కుదురా కుదురు
హలో ఆ చెప్పండి
అనగనగా ఒకా ఆవ్ అంటా ఆవు ఒక టైగర్ అంట టైగరై ఐతే హుమ్ అది అడివిలో ఉన్ ఉంటది గదా
ఆ ఆ
అయితే ఒక యజమాని హు ఐద ఆరు ఆవులను తోడుకొని అడవికి వచ్చాడు రోజు అ అంత ఆయన రోజు తోలుకుంటా ఇట్లా రోజు అడిగొచ్చి ఒకసారి చెప్పుకొని కోసేపు అన్నే పడుకోని పోయేది
ఆ
అయితే ఒక రోజు ఏమైందంటే ఆవు పాపం ప్రెగ్నెంట్ తో ఉన్నది బాగా పెయిన్ చూదిస్తా అంటే ఇక వాళ్ళకి అర్
ఆ
వెనక్కి తోలుకొని పోయిండట అటికి
ఆ
ఇంటి తీసుకు కుక్క పోయనంక అది పాపం అటు ఇటు తండ్లడి తండ్లడి అటు ఇటు బాగా పుల్ బాధపడతందట వాళ్ళ పడుతంటే యజమాని దేవున్నీ ప్రార్థిస్తూ ఆది మంచి డెలివర్ కావాలి ఆవకు బిడ్డకి ఏం కావద్దాని అయితే ఒక రోజు ఇగ నైట్ పూట డెలివరీ అయింది చిన్న దూడ పట్టింది
హు
పుట్టినాక అట్లనే కొద్ది రోజులకు మళ్ళీ అడవి తీసుకుపోయి మేపిదామని తీసుకోపోతాండట
అ
తీసుకోపోద్దంటే ఒకరు టైగర్ అది పాపం రోజు చూసి చూసి ఒక్కసరే ను్ అటాక్ చేద్దామని కొండా మీద ఆట దునికి ఆవుల మెడ పడుతాంటే ఆవులన్ని ఉరుకుతన్నాయి ఉరుకుతాంటే ఇగా తల్లి ఆవున్నాది కదా అయి తల్లి ఆవు దానికి ఎక్కువ రన్ చేయలేక పాపం అల్చపో అంటే ఆయసం అయి ఒక చెట్టు కింద ఆగిపోయింది అగీపోతే ఆ టైగర్ చూసి దీని వెనకాల పడ్డది పడితే ఓ దేవుడనాయనా ఇట్లా అంటే తరూము కుంట గుట్ట మీద తీసుకోపోయిందట అవును తీసుకుపోయినంక ఆది ఏడుస్త ఉందట చిన్న పేరు పాప ఉండది పాప ఎడుస్తాధి నను ఇంటికి పోయి ఒక్కసారి పాపని చూసుకొని వస్తా అని ఏడుస్తందట
ఉహు
ఆ అట్లాదంటే నువ్వు రావు నువ్వు పోతే మళ్ వత్తవ్ నువ్వు అబద్ధాలు చెప్తాన్నవ్ అనే టైగరు అసలే పంపితలేద పంపించపోతే ఆవు మరి ర కింద పండుకొని నిక దండం పేడదా ఒక్కసారి నా బిడ్డ చూసుకొని వత్త ఇ ఒక్కసారి బ మళ్ళ వచ్చి నీ దగ్గరనే ఉండ నువ్వు తిను నన్ను నా రక్తంత దావు నా కండంత తినని ఇలానేంటా అన్నమాట
ఉమ్మ్
క ఎడుకుంటా అంటే సరే పోపోయి మళ్ళీ రావాలి రాకపోతే మళ్ళీ మీ ఇంటికి వచ్చి నిన్ను తింటా అన్నదట అంటే భయంతోటి పాపం ఆవు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటా చిన్న దూడ కడిగిపోయిందట దాన్ని హాగ్ చేసుకొని ఇంకోసేపు వచ్చి దాన్ని పట్టుకొని ఏడ్యాంకల్స్ మీ తావులు కూడా ఉంటే వాడు చెప్పు వచ్చ నా బిడ్డ జాగ్రత్త నేను టైగర్ కి ఇట్లా మాటిచ్చి వచ్చినా నేను చచ్చిపోతే నా పిల్లని జాగ్రత్త చూసుకోవాలని చెప్పిందట
హమ్ హు
అయితే ఏది మళ్ళీ లేలట అప్పుడు ఆ టైం కు ఇ లేకుంటే ఏద ఏడ్చుకుంటటునే వాళ్ళ బిడ్డ పాపంయోతిలో పెట్టకుడాటునే ఏడ్చుకుంటున్నదట మమ్మీ నువ్వు పోదు మమ్మీ నువ్వు ఇక్కడనే ఉండాల మమ్మీ అంటుందంట అంతంటే సరే అని పోయింది అటు అట్లే పోయి టైగర్ కడికి పోయి అబ ఇగ నేను చూసిచ్చినా ను దిడం నన్ను తిను ఇగా న రక్తం అ ఇ టైగర్ ను్ నాకు ఇచ్చిన మాట నువవు నువ్వు వచ్చినావు కదా నేను చంపను న చంపితే దేవుడు నన్ను శిక్షిస్తాడని టైగరు మనస్తాపం తోటి కొండ మీద నుంచి దుకి చచ్చిపోయింది అంటే ఒక పుణ్యం నిజాయితీగా ఉంటే దేవు దేవుడు కూడా కాపాడుతాడ అనేది సూక్తి ధన్యవాదాలు